హలో హలో
ఎలా ఉన్నారు
బాగున్నా మీరు బాగున్నార
హ వున్నా ఏం చేస్తున్నారు
ఏం లేదు రికార్డు రస్తు మ్ ఇవి చెల్లవి
ఓ మీతో ని రాపిస్తున్నారా
మీరేం చేస్తున్నారు
రీల్స్ అదే పన హ్మ్
సైజ్ సరిపోయింద మరి చదువుత లేరా
వీల్ళది అయితే నేను తీసుకొని రాస్తా
రాస్ చదువుతున్నవా
ఇంకా ఎగ్జామ్ డేట్ వస్తే చదువు తా
అంటే ఎగ్జామ్ డేట్ వస్తేనే చదువుతావ్ అం
ఆహ మర్చ్ చ్చి పోతా కదా వేస్ట్ అవుతాది చదువతే
ఆ అవునుగదా తిన్నారా అదే
తిన్నా మీరు
తిన్న
ఏం స్పెషల్
మీమ ఎగ్ టమాట
ఆహ చేప
చేపా
మ్మ్
బతికే చేపెనా చంపినా చేపెన చంపియన ఎవరు చంపిళ్ళు మీరు చంపిల్ల వాళ్ళే చంపిలా షాప్ కీప్ చెయల సంపాలా
ఆ
ఎట్లా కత్తి తోటా బులెట్ తోటా అయ్యో చూసుకొని తినడం మరి ముల్లులుంటాయి.
ఆహాహా హా అట్లా చూసుకునే తింటా ఎట్లా చంపుతారో అట్లా అది చూడ
ఓ బులెట్ తోటి కూడా కొంతమంది సంప్ తరు మరి ఆ బులేట్ తోటి గిట్లా అయితే మళ్ళా మీ మళ్ళా మీ కడుపులోకి పో అంతే కదా నెస్ట్
అవునా మీరు తింటారా
నేన్ తినా అమ్మా
ఎందుకు
చాప అంటే నాకు అదే ఇగ దూరంగా ఉంటది డిస్టెన్స్ ఉంటది చాలా డిస్టన్స్ ఉంటద్ చా
మరి ఏం తింటావ్
చికెన్ తింటా నేను
మటన్
మటన్ తింటా
హ్మ్ హు
హ్మ్
వాళ్ళకు ఎలుక్ ఎలా చంపుతారు మరి
వాళ్ళక కత్తితోటె చంపుతారు చూసిన నైఫ్ నైఫ్ తెలుసు కదా నైఫ్ తోటి చంపేస్తారు ఇట్లా ఫస్ట్ మెడక్ ఏ జిస్ట్ నెక్ దగ్గర కట్ చేసిన్నాక తర్వాత తోటలు ఖాతమ్
ప్ర్లాసెస్ తెలుసు మికైతే
మొత్తాం తెలుసు
హ్మ్
చూసిన కాబట్టి చెప్తున్నా హ్మ్ హ్మ్ మళ్ళీ తర్వాత అంటే ఇక్కడ నెక్ దగ్గర కోస్ నంక మళ్ళీ వలో బైటికి పోయినంక వాళ్ళు ఏం చేస్తారు అసలు తెల్వదు తర్వాత
అచ్చా
ఫ్రెష్ అయ్యి అత్తది మళ్ళీ
హా
ఇంట్లో అందరుూ పడుకున్నట్టు ఉన్నారు
ఉహు
హమ్ మీరు ఇంకా ఏం చేస్తున్నారు అందరూ
అందరూ ఫోన్ లో బిజీ
ఫోన్ లో బిజీ ఆ
ఎస్
అవునా ఇంకా పెళ్ళి అయిందంటా కదా నీకు కో ఎట్లాయింది పెళ్ళి ఉహు
ఎట్లయితే
అంటే ఫంక్షన్ హాల్ లో అయిందా ఇంటి ముందు అయిందా లేదా నైట్ టైమ్ లో అయిందా మార్నింగ్ టైమ్ లో అయిందా ఏ టైం విచ్ టైమ్ లో అయింది ఆ ఇట్లా ఉండాయి కదా బ
ఆ నైట్ టైమ్ లో అయింది కొన్ని ఫంక్షన్స్ డేలో ఉన్నాయి హ్మ్మ్ నా ఇంట్లో
ఫంక్షన్ హాల్ లోన బయటనా ఇంట్లోనేనా
ఆ మాది ఇంట్లోనే అయితది
అవునా
హమ్
హమ్
నువ్వు కూడా రా రా వాలి క మీ చెల్లి తో టి రావత్
ఏమైంది ఏమేమా మీరు విలవలేదు కద ఇంగ మా చెల్లెను అ
ఆ నిన్ అన్నా అన్నీ కల్
ఆ
ఆ మీ చెల్లికి అన్నా అప్పుడే, మీ కజిన్స్ కి కూడా తీసుకొనిరా
అవునా మా చెల్లి చెప్పలేదు కదా మరి తీసుకొని రమ్మని అనలే మాతోని నీ పెళ్ళని
మీ చెల్లికి కొడత ఆగు.
తనే కదా
ఉమ్ మీకు నేను
మంచి చికెన్ బిర్యాని తినే టోలం కావచ్చు.
అ చికెన్ బిర్యానీ ఇయ్యలే, చికెన్ ఇచ్చింది.
ఆ
బిర్యానీ ఎవరు తింటరు, అంతా టేస్ట్
బిర్యానీ మేము తింటం ఇంకా మరి
మీరు ఏం చేస్తున్నారు? కలేజ్
కార్డ్ రాస్తున్నాము. నేను కాలేజెస్ షాప్ స్టాప్ చేసిన పని చేసుకుంటున్నా స్టోర్ లో, ఎగ్జిక్యూటివ్ ఉమ్ క్యాష్ కావాలి కదా.
ఆ అదే మేము కూడా ఏం చెయలి.
ఇటు చదువుకుంటా ఇటు ఇది పని చేస్తున్నాం మేము.
చి మరి
ఇత్తదా
ఉమ్
హు ఇంకా
మీరే చెప్పండి.
చెప్పాలి మీరే ఎట్లున్నారు మీ హస్బెండ్ మీరు
అందరు బాగున్నారు.
హస్బెంన్ నచ్చారా.
ఆహ న చ్చింది రచ్చకపోతే నేను పెళ్లి చె కొ ఉండె కదా.
నౌవ్ నా
ఆ మీరు ఎప్పుడు చేస్తారు. పెళ్లి
పెళ్ళా నాది ఇప్పుడు కాదు పెళ్లి.
ఎందుకు
ఒక్క ట టుథౌజండ్ థర్టీకి లొ ఐతది నా పెళ్ళి.
పెద్ద పెద్ద పిల్లల్ని తీసుకొని వస్తా మరి.
క్కొని రాని నేన్కూడా చూస్తా మీ పిల్లలని
హా ట్టీ సరే తీసుకొని వస్తా
తీసుకొని రండి. ఉ మా పెళ్ళికి మీరే వుండాలి కదా. మీకోసమే ఆపేసుకుంటా మీ పిల్లలు ఉండాలి మీరుండాలి.
హుహు అందుకనే లేట్ చేస్తున్నారు.
ఆ
అందుకనే లేట్ పేస్ పెళ్లి చేస్తున్నావా.
ఆ అందుకే మీ పిల్లలని చూడాలి మిమల్ని చూడాలి మీ హస్
ఎన్ని కావాలి పిల్లలు చెప్పు అన్ అంతా తీస్కొని వస్త, మా కోసం అంతా చేస్తున్నారు. స్పీకర్ లో ఉందా ఫోన్.
హహ వావ్ నాకు ఒక డజన్ పిల్లలు కావలి
దస్ అయి నాలుగు సంవత్సరములు నాల్గే అయితది
ఆ
ఒక్కొక్కరు నైన్ మంత్ తీసుకుంటారు కదా డజన్ ఎట్ల అయితది టూ థౌజండ్
సరే అప్పడవరకి ఎంత మంద్ అయితే అంత మందిన్ తీసు అవునండి కానీ కొంచెం పెద్దగ ఉండాలి. ఎందుకంటే నా పెళ్లిలో డాన్స్ చేయాలి కదా వాళ్ళు.
అయితే రెండు రెండే పెద్దగా అయితది రెండే పెద్దగాయతది ఇత్ రెండు చిన్నగ ఉంటది కదా
హా ఎంగాదు పెద్దగ జెయ్యకు నువ్వు పెద్ద జేయ్
సరే
ఏంకా మరి
మీరే చెప్పాలి
ఉ తీసుకోండి మరి ఏమై అందుకే పక్క టూ థౌజండ్ త ఈరు నా పెళ్ళి అది మళ్ళీ ఎప్పుడా నన్ తర్టీ త్రీ టూ థౌజండ్ థట్ టి మార్చ్ మార్చ్ లో అవుతుంది
ఫీక్స్ పెళ్లి కూతురు పెళ్లి కూతురు పెళ్లి అబ్బాయి మీ హస్బెండ్
పెళ్ళి కూతురు నేనే పెళ్లి కొడుకు ఎక్కడ ఉన్నాడో తెల్వదు. వచ్చినంక నీకు పరిచయం చేస్తాలే.
ప్పు మీరు చూసుకొని ఉంటారు
ఆ అప్పుటికే జూసుకోని అప్ ఇప్పడికే చేసుకుంటా ఇగ
అ సరే సరే వస్తా
వస్తావా నువ్వు మరి మీ హస్బెండ్ రావాలి మరి ఆ
వస్త
మీ పిల్లలని తీసుకోనే రండి మీ మీకు స్పెషల్ బిర్యానీ పెట్టిస్తా ఉ మీ పిల్లలకు వెయిటింగ్ ఇక్కడ ఆ అల్లల అల్లరి అల్లరి చెయ్యాలి కదా ఇంట్లో
ఉ ఫుల్ డ్యాన్స్ అన్ని ప్రాక్టీస్ చేసుకొని పంపుతా
హ నువు పంపుతా అంటానవ్ నువ్వూ రావా ఆ అదే మరి ఓ...
వాళ్ళక్
మరి మమ్మల్ని పిలువలే మరి పెళ్ళికి పిలుస్ అస్తె మేము కూడా అచ్చి డాన్స్ చేసేటళ్లం కదా
ఆ మీ చెల్లి కి అను
మా చెల్లికి నేను అంటే తర్వాత అది చూసి మా చెల్లి కి అంట ఏ
సరే మరి తర్వాత చేస్తా
ఆ సరే బాయ్
బాయ్
ఉమ్